డాన్స్ చేస్తున వస్తావా
అ నేను రాను నాక నాకు రాదు డ్యాన్స్ వేయడం
నువ్వు అపవామా సలుగాని
నిజంగానే నాకు రాదుమే వేయడము వస్తే ఎందుకు వేయని చెప్పు నాకు రాదు కాబట్టి నేను సలెం కూర్చుండా డాన్స్ వేయకుండా ఆ ఏం వంట చేస్తాన్నావ
వచ్చా
ఉమ్
పెరుగు చట్నీ చేస్తున్నాండి ఆ మజిక పులుసు పెరుగు చెట్నీ మి ఉరు కధు
ఆ
ఇంకా అదే చిక్కుడుగాయ తాళింపు దాని నేను తిన్ను
ఉమ్
ఏదోట వేసుకొని తినాలి దాంట్లో
పచ్చడో పొళో
తిండంలో తగ ఆపేసి న నేను
ఆహా ఆ పచ్చలు తినే కొద్ద్దీ వేడి ఎక్కువ ఇంకా
ఇప్పుడు ఎండకాలం కదా
అవును
ఒకే
హు ఎన్ని అ పోత ఇంటికి
నేను ఫైవ్ థర్టీ అయింది
ఆ
దాను ఇంకెన్నింటి పోయ్య అప్పటికి ఆరు గంటలకుకి ఇంకా బస్సు
తూ నేమ్స్ మెంషన్ చేక అ నా వస్తా అని చెప్ప పిడి ఆయిల్ పెట్టుకుని వస్తా అని చెప్పింది మేము ఆయిల్ పెడతామ మ తల్నొ ప్పిస్తాంది మే తెచ్చుకుంటామే ప్లీజ్ మే అబ్బా ఆయిల్ బట్ తలనొప్పిస్తుంది నాకు నిన్నటి నుంచి అసలు రేపు మార్ మలీ హెడ్బాద్ చేయలా నేను నాకు
అదా దుండ్లుకి అంత అవుతులా
ఆ అవుద్ది ఇంకేం చేసేది నాకుస ఇ క్లాస్ లో ఎంత తలనప్పు తెలుసా దాట్ లో మేఘనా నిహ మేఘనా అక్క మీ అక్క నీ ఫ్రెండ్ ఎ వెనకాల ఎంటకలు పట్కుని అవుతున్నారు నేను నిన్న ఆయిల్ ద అనుకు నైట్ మరిచిపోయినన్న పడుకునేేసిన పొద్దున ని ఇద్దర లేసే ఫుల్ హెడేకు
ఆహా ఈ రోజు మనోడు కూడా మంచి మామూలుగా ఓరాక్షన్
అ అయ తప్ప చెప్పులేదు మరీ అంత ఓరాక్షన్ గా మనమే మాట్లాడి రెచ్చగొట్టి ఆయన రెచ్చిపోయినాడంటే ఏమన్నానా ఆ
పోయింటే
ఆ
ఆ పిల్లనా అందరుూ పాత ఫ్యాకల్టీ ఉన్నప్పు ఇప్పుడు అందరూ నైన అట్ట మాట్లాడినా ఆ సరే అయన గమ్మకి వెళ్ళిపోయినారు లే అన్న లెక్కలో ఉనింది ఆయనకి ఎక్కడ పండిందంటే అందరుూ ఒకటే కదా మీరు కుడ ఒకటే లే నన్నాదాపిల్ల
మీరు కూడా ఒక్కటేలేనా
అందరిలానే మీరు కూడా అనన్నది
అందరిలానే మీరు కూడా అంటే అందరిలానే మీరు కూడా అంటే
అందరూ ఆ పిల్ల ఏం చేసినా అ పిల్ల ఎట్ట మాట్లాడినా మన్ కంటే పెద్దది అన్నా ఒక దాంతో వదిలేస్తున్నారు కదా
అవును
ఆ అందుకు ఆ పిల్ల ఆయన్నట్ట అనేసరికి ఆయనకి మడింది
ఏమనింది అసలు అది నేను వినలా
అందరిలానే కదా మీరు కూడా అనన్నది
ఆహా ఎవరిని అడిగి తీసుకున్నావ్ ఏమి అనేసి అంటేనా
మీరు టూ డేస్ ఇచ్చారు సార్ నేను వన్ వీక్ తీసుకున్నాను అని చెప్పిందా
ఆ చెప్పింది
ఎవరిని అడిగి తీసుకున్నావు అని అంటే స్పోర్ట్స్ అని తీసుకున్నాను అని చెప్పిందా
ఆ
స్పోర్ట్స్ అయితే నాకు చెప్పాలిగ దమ్మా నీ నీపాటికి నువ్వు తీసుకోని ఎవ్వదు ఏందో అన్నాడు ఆయన
ఆ
కూడా అనేస్
ఆ ఆ ఆ
ఉమ్మ్ ఇంతే ఇంకాడేం లా
ఆహో ఏమోలే ఏటన్నా బోనీలే అమ్మ మనం ఏమన్నా మాట్లానాం మనుకో ఇటు తిరిగి అటు తిరిగి మన కే వచ్చిద్ది అది
ఉమ్మ్ ఇంగా చ
ఉమ్మ్
పెరుగు కొంచెమే ఉంది ఉమ్ ఆ ఎవ్
ఔ హ తినకనే అప్పుడే కేంపులొస్తన్నయి
ఏదా అంచుకోని కూడా ఏం లేదు తీసుకొస్తావా రడ్ అ అట్చ్చ మటన్ పడ పట్ పవాక ఎడ పోయదస్తావా ఇ వి చిప్స్ తంద దగ ఇయితే పొటాటో చిప్స్ తీసుకురా మాకు హా
మ్మ్ ఇంకేం కావాల నకు
అంతలే అద తీసుకు రా పొటాటో చిప్స్ తీసుకు ఒక అడని పోతే బ సైడ్ కనితే మంట అంటున్నావు నువ్వు
హలో
ఏ కూడా ఆహా వద్దు నాకు
ఇరో తర్స్ డే
మామూలు ఆనియన్ ఉంటాయి చూడు వద్దు సరే తీసుకోర కూర వీళ్లై తొందరగాలు వస్తే రే పొద్దున్న కూర చేస్త అహా ఆ లావు అయితే తీసుకుర సన్నగుంటె తీసుకోరకు అది మూ తె చవదు చిన్న ప్యాకెట్ లాగా రెండు రోజ వస్తాయ అద తీసుకుారా లావుంటుందిలాది చట్నీ పప్పేంటారు అయి ఉంటే తీసుకున్న తీసుకోవకుగా
అన్నీ తీసుకురా అన్నా
తీసుకురామ ఒక నాలుగు ఉండవా ఉండవా చెల్లు
ఆ
హలో
ఆ
తగంటా ఏ వింటే వేచ్చే చేసా కదా
చికెన్ పకోడా తీసుకురా వచ్చేదా
ఫరు పకి ఎం లేవు సబు
ఆ ఏవ జయిించు కదా పోనీంటో ఏదో ఒకటి ఏ ఇంట్లోనే ఏదో ఒకటి చేసింది వచ్చకదా
ఏం చేసేది
ఆ ఏదో ఒకటి ఏదో ఒక బోనాలు వేయడము ఏదో ఒకటి చేసిందిే సరిపోయిందిడు కదా
యి్ నైట్ టైం బాగుండాలి మే
ఆ మేం నైట్ టైమ్స్ది వేసుకోందండి
అమ్మ మీరు అయి తినేస్తారు కాబట్టి వేసుకుంటార అమ్మా మా
ఆ
ఆహా
మీరుదన్రా
మహతే అడుజబు
మ బోండాలంటే మైసూర్ ఇవి కాదు ఆనియన్స్ శనగపిండి వేసి చేస్తాము ఆ ఆహా అవైతే నైట్ టైం రసంలోకి ఏదో ఒక దాంట్లోకి నంజుకొని తినేచ్చు
ఉ
నేనైతే ఎక్కువ తి నేను ఇంటికి పోతే అవి తినను తెలుసా అవి కాకుండా పొటాటో వేసుకుం ప బోండాలు పొటాటో కట్ చేసి
కరెట్ ఇక్కడ ఎందంటే అవి మేము తింటాం
ఉ
మీ అన్నా ఆహా ఆమ్ కూడ తినేస్తది మీ అన్నా పొద్దు పోయి తింటే పుల్లగా తేపులు వస్తున్నాయి ఆ టడు అందుకని నేను అవి కూడా ఫస్ట్ నేనే చేస్తున్నా సుబ్బు ఏం చేయకుండా అన్ని నేనే మరిపి నేనే నెత్తికెకిచుకుంటునాన అన్ని ఆ పేస
ఆహా
ఆ
ఆ లేదు మెత్త
గన్సీ గడ్డ పెట్టి తినను
ఏంది పెట్టున్నావు ఏంది తింటావు ఏంది ఎందుకు దినరు నువ్ దినవా
ఆ
తింటాం మే
అట్ట కాదు ఉడక బెట్లా
పచ్చిది పచ్చిది తిన్నము ఉడక పెడితే తింటారు ఎవరైన పచ్చిది ఎట్ట తింటారు నీకు అ కాల్సింద ఆహా
అందుకు తింటావా అని అడుగుతున్నా
తింటా
కాల్సింది కూడా తింటావా
అన్ని తింటాం నువ్వు తినవా
ఒక్క నిమిషం ఇదేందో కాలిపోయింది, మాడిపోతాంది
ఏన్ ఏట్ల కాలుస్తానవసలు పొయ్యి మీద్ పొయ్యి మీదనా
ఆ పొయ్య ఈమ్ శ్రవంతి వోల్ది పొయ్యమంటెతాన్రూ బర్లికి పెట్టడానికి మంటెస్తారు
ఆహా
బర్లకు మేత పెడతారు కదా
ఆ
దానికి మంటేస్తారు నేను ఇలాంటి పనులు చేస్తా
బర్లేకెందుకు మంటేస్తారు దోమల్రా కుండా దోమ్ అడా
ఏయ్ ఇది ఉంటలే అసలు ప్చ్ ఇదుల సబ్బు వాటికి తిండి పెడతుల ఇవి ఏంది ఏందయ్యా ఆ మినపట్టు
ఆ
అవేస్ పెడతాం కదా వాటికి వీల్ పొయ్యి మింద ఉడకబెట్టుకుంటారు. గ్యాస్ అంతా ఎక్కువైపోద్ది కదా
ఆహా
పొయ్యి మీద ఉడకబెడతారు నేను ఇట్లాంటిది వచ్చినప్పుడు దాంట్లో వేసుకుంటా. నొప్పులు కావాలన్నా వాళ్ళ దగ్గర చింతానే
ఆ సరలే బాయ్
అయిపోయింది
ఆ అయిపోయింది బాయ్
ఆ